ముంది స్తందా
చెప్పూ
చెప్పాలి నువ్ ఎక్కడ్ కు పోతాన్నట్టున్నావు.
ఫ్యాన్ దగ్గర ఉన్న సౌండ్ వస్తాంది అద్ ఆ తింటున్న ఇప్పుడే నువ్వు
నేను లేేదు ఇంకా తిన్లా
ఒ
ఉమ్ ఏం తింటన్నావ్.
అన్నం టమా చట్నీ
ఊహూ
హ్మ్
హ్మ్
ఇంకా అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు
అంతా పడుకున్నారు హ్మ్
ఈ సమ్మర్ లో పొద్దున్న లేసి తినడం ఆఫ్టర్నూన్ పడుకోవడం తప్ప ఏం చేయలేం లే హ్మ్
తిండం పడుకోవడం అంతే
ఆ
హ్మ్
తగ్గిందా కోల్డ్ తగ్గినట్
ఆ పర్లే కొంచెం తగ్గింది అంత లేదు అయ్యయ్యో ఏం తిన్నావు మార్నింగ్
దోస
ఊహూ ఇప్పుడు
ఇప్పుడు అన్నం టమాటా చట్నీ
హ్మ్
హ్మ్
ఎక్కడికి పోలేదా
పోలా
హ్మ్
రేపు ఈ టైం కి అంతా కాలేజ్కి స్టార్ట్ అవుతూ ఉంట
అయ్యయ్యో అప్పుడేనా హ్మ్ మ్మ్ నేను రాను
నువ్వు రావులే నీకంటే దూరం కాబట్టి రావు హ్మ్
ఇంకా
మీ అక్క దాంట్లో నుంచి కాల్స్ ఇంకెవరికయినా చేయలేదా కం
ఆహా మా అక్క దాంట్లో రెండే అయిపోండేది
ఓహో
హ్మ్
ఆ
నీవి ఇంకా ఎన్ని ఉన్నాయి
అదే ఫైవ్ ఉన్నాయి ఇది అయిపోతే ఫోరు
ఆహా
కోరు చేసేవాళ్ళు కూడా ఎవ్వరు లేరు మనకి ఇంకా అందరినీ అడుగుతున్నా ఎవరు లా మమ్మల్ని చేస్తాను పది ఐతే కూడా ఆ
హ్మ్
వాణికి చేసింటే చెప్పింది ఇట్లా మేము పెద్ద అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను మాట్లాడలేను
హ్మ్ అవునంట వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు ఊరుపోయిందంట
ఆ
హ్మ్
పవ ఇచ్చేసి ఏదో ఇంట్లో చిన్న ఇష్యూస్ రా మాట్లాడలేను ఇప్పుడు అనింది
ఏమో అబ్బా
ఏదో మెసేజ్ లో అట్లా పెట్టింది నాకే సరిగ్గా అర్థంగాల
ఉహ
సరేలే అయితే అని చెప్పేసి కామ్ ఉన్నా
ఉ నీకెంత చూపించింది బ్యాలెన్స్ అక్కడ
అది వన్ ఎయిటీ టూవే ఏ నాకి
అవునా
ఆ
ఏమో మరి
అదే నాకు తెలిదు అట్లా నేను చెయ్యలా నెంబర్ నువ్వు పెట్లా మళ్ళీ నేను గ్రూప్ లో వెళ్ళిపోద్దాని చూద్దాంమని వెళ్ ఉన్నాడా మెయిన్ అడ్మెన్ హరిప్రకాష్ చన్ ఉంది కదా ఆయన మెసేజెస్ తన్ని ఎక్కువ చేస్తూ ఉంటాడు
పెట్టినవా మల్ల దానికి
పెట్టలేదు చూసి మళ్ళీ అదో పనిలో వడి వచ్చేసిన
అవునా
ఉ
అహు అహు
శెంకరా
ఉ
వర్షం ఏమన్నా వాడిందా
ఉ వర్షం అంట ఎండ ఫుల్లు ఉంది
మొన్న వెళ్ళిన రోజు పడింది అనుకుంటా
ఆహా వర్షం లైట్ గా ఏమో ఇక్కడైతే పర్లేదు మా ఏరియాలో అక్కడ అటు సైడ్ కి గాంధీ బొమ్మా పడింది లైట్ గా ఫుల్ గాలి ఫుల్ గాలి వీలుస్తుంది ఒహో ఇకా
ఏం తీసుకొస్తా వచ్చేటప్పుడు ఇంటి నుంచి
నేను
ఓ
డో పాల్కవు పూత రేకులు ఈవె తిను తినమంటారు అన్ని బయటవే
అ
ఊ అన్ని బేకరీ ఐటమ్స్
పమ్
ఇంగా బిక్కెట్లు మేము తెచ్చుకొనుడా ఉ అంతే ఉ అవన్నీ తినే యలకే ఇంటికి వచ్చేస్తా మల్లా
ఉ
ఇంకో వన్ మంత్ ఉంటే సమయిపోయా
అవును అయ్యిపోతుంది మళ్ళీ ఇంటర్న్షిప్ అది కూడా దగ్గరకు వస్త ది ఇంకా ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు ఉ
ఇంకా
ఉమ్
ఆరెంజ్చేసుకో ఆ నేను కథమ్ముడు
ఆ
ముగ్గురం
హ మరి తమ్ముడు ఏం చేస్తుంటాడు
సెకండ్ ఇయర్
అక్కడేనా
ఉమ్ ఇక్కడే లోకలే నేనే వచ్చోచ్చి ఆడ పన్న
బీటెక్ కాబట్టి వచ్చివ్లే ఏ డిగ్ డిగ్రీ అయ్యుంటే ఆడే సాధివుంటావ్ కథకద నవ్వు కూడా
ఆ ఖచ్చితంగా నేను హస్ హాస్టల్కి పోమా తమ్ముడు అట్లే హాస్టల్ పోలేక డిగ్రీ జాయిన్ అయినాడు భంగ పోయినాము ఆ వాని ఇంటరికే హాస్టల్ దేశే ఉండకుండా వచ్చినడు పదైదు వేలు బొక్కా రెండు రోజులున్నాడు రెండు రోజులు పదిహేను వేలు ఏం చేస్తాముండిన ఇంగ ఇంటికి తీసుకొచ్చేసినాం వాడు పోనన్నాడు ఇంకా సర్లే వానీ ఇష్టం అని చెప్పి ఉమ్ ఇప్పుడు నవ్వు బీటెక్ చేసి ఏ ఉద్ధరిస్తాన్నారంత అంతంత మాత్రమే కండింగా ఏదో కోర్స్ చేస్కోరు సాఫ్ట్వేర్ సైడ్ పోతే సరిపై
ఆ
ఉమ్ రాన్ రన్ బీటెక్ కూడా ఎక్కితదేమో
ఏం ఎత్తి పోతదో ఇం కా ఇయర్ ఇయర్ కి పెరుగుతానే ఉన్నారు కదా జాయిన్ అయ్యే వాళ్ళు ఆడ తగ్గుతున్నారు
నెక్స్ట్ తగ్గుతారెమో నక్ తెల్సి
తగ్గడానికి కూడా ఇంకేమన్నా బెటర్స్ స్టడీస్ ఉంటే కదా బ
ఐటి సైడ్ పోతారుకదా సిబిఎస్ఈ సైడ్ వి ఐఐటి సైడ్ ట్రిపులైటీ
ట్రిపులైటీ కూడా సేమ్ ఇదే ఉంటాయి అంతా కానీ అక్కడ ఒకేసారి కలిపి ఉంటుంది ఇక్కడ అంటే ఇంటర్ సపరేట్ ఇ బీటెక్ సబ్ అన్ని ఓకే సార్ కంప్లీట్ అయిపోతాయి అంతే డిఫరెన్స్ ఏ బ్రాంచెస్ కానీ ఏం అన్నీ ఒకటే ఉంటాయి అడ ఫ్రీ ఇడ మనం డబ్బులు కట్
డబ్బులు కట్టు అంతే తేడా ఎప్పుడేం తిన్నావ్వ్
ఆ
ఇప్పుడేం తన్నావు
ఇప్పుడేం తిన్నావా తింటు
ఆ ఏం తింటానో మర్చిపోయిన
రైస్ టమాటో చట్నీ
ఉ ఏమి దర్శనానిక దర్శనానిక
ఏన్ దర్శనానింకి కా అ హాస్పిటల్ కి వెళ్ళింది
ఏమీ
అమ్మకి దగ్గు ఇష్యూ లే ఎక్కువ దగ్గు వస్తుందని తప్పుందు హాస్పిటల్ క వెళ్ళంటే చూపించుకోనింది టాబ్లెట్స్ యూజ్ చేస్తా అనేంది అవి అయిపోయినాయి మళ్ళీ ఎక్కువ వస్తుంద అని చెప్పి వెళ్ళండి ఉ హు దగ్గు సౌండ్
మా ఇంటి దగ్గరకి పాము వచ్చింది నాగం పాము మార్నింగ్ టెన్ నుంచి ఉంది ఉ హు
ఆడే ఉందా పోకుండా
ఆ అడే ఉన్నది ఎంత పెద్దగా ఉందో ఎంత పొడుగగా ఉందో
ఏం చేయలేదా అది అంటున్నా
ఏం అది జస్ట్ పై పె కాలే దుబ్బు చూడలేదా అదే నేను చిన్నపిల్లతో వక్స్తు ఉంటాని మాట్లాడతాండ అని దుబ్బు అని వాడివాళు ఇంటికాడ నాగు పాము వానీ ఏమో బెంగళూరు పోయినారు వాళ్లు వస్తా ఉన్నారు వాళ్ళు వచ్చే వరకు పోయి తట్టు లేదు పాము
ఇప్పుడు కూడా ఆడే ఉందా ఇంకా
ఇప్పుడు కూడా అక్కడే ఉంది
అది మీరంతా వెళ్ళి చూసినప్పటికే పారిపోయింది భయపడే ఎందుకు అది ఇంకా ఆడే ఉంది
ఏమో మరి దానికి నచ్చింది ప్లేస్
ఉ
అన్న ముంచాలి ఉంచాలి అన్న మిగిలింది
స్పీకర్ చేస ఆప్షన్ కూడా లేదు దీంట్లో ఆన్ చేసుకునేకి
ఆప్షన్ కూడా లేదు అయిపోయింది
అవును
చీకటి సౌండ్
బోలో సౌండ్ సరే బాయ్ మల్ల చేస్తా ఉండు ఉ
ఆ